గుడ్ మార్నింగ్ అండి
బాగున్నారా మేడం
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారండి
ఏం లేదు మేడమ్ ఇలాగనే వర్గ్ ఇట్లా కూర్చొనున్నాం మేబి ఇ కొంతమంది వచ్చారు ఎస్ఐఆర్ రాయ్ అంటే వాళ్ళ ఫామ్స్ నింపుతున్నా మేడం మీదైందా మేడం ఎస్ఐఆర్ ఫామ్ నింపారా
నింపలేదండి నేను
ఇంకా నింపలేదా మేడం
నింపలే ఏంటి ఎస్ఆ ఏంటండి ఎస్ఆర్ఐ ఆ
ఆ ఎస్ఐఆర్
ఎస్ఐఆర్ వచ్చిందండి నింపలేదండి ఫిల్ చేయలే లేదా చూడాలి ఆహా చేయలేదండి చూడాలి
ట్వంటీ ఫోర్ వరకే లాస్ట్ ఉంది మేడం అది చేసేయండి
ట్వంటీ ఫోర్త్ కి లాస్టా అండి నాక్ డీటెల్ చెప్పండి దాని గురించి
అది ఎస్ఐఆర్ ఫామ్ ఉంటది మేడం దాంట్లో టూ టూ థౌజండ్ టూ లా ఓటు యేసిన వారు అయితే ఫస్ట్ బాక్స్ నింపాలే మేడం
ఓకే టూ థౌజండ్ టూ లో
ఆ టూ థౌసండ్ టూ లో ఆ టూ థౌసండ్ టూ లో మీరు వేశారా మేడం ఓటు
టూ థౌజండ్ టూ ఆహ రాలేదండి నాకు ఓట్ హకప్పుడు హ్ రాలే నేను అప్పుడు నై ఎయిత్ ఉన్నా అనుకుంటా నైన్త్ ఉన్నా నైన్త్ క్లాస్ ఆ త్రీ టు ఫోర్ టెన్త్ అయిపొయింది నాది
అవున
ఊమ్
ఉహు
కాలేదం
అయితే చ అయితే మీ డాడీది లేకుంటే మీ మమ్మీది పైన నింపేయాని ఉంటది మేడం ఫామ్స్ల్ తర్వాత కింద మత్త ఆల్రడీ మీ ఫోటో వస్తది పైననే ఫోటో వచ్చి మీ డీటెయిల్స్ చ్ అనేది ఉంటది దాన్ తర్వాత ఏందంటే ఫస్ట్ కాలంలో ఏం చేయాలంటే మీ మమ్మీది లేకుంటే మీ డాడీది అన్లైన్ నిం యాలి మేడం తర్వాత కింద నా డీటెయిల్స్లా మీది నింపిస్తే సరిపోతది మీరు ఉన్నది మీది ఉన్న డీటెయిల్స్ అన్నీ నింపేసి తర్వాత మీకు బంధుత్వం ల మీ హస్బెండ్ పేరు రాసేస్తే అయిపోతది మేడమ్
ఓకే అండి చేయలయితే
మ్మ్ అది చేసాన్ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నది మేబీ
ఓకె ట్వంటి ఫోర్త్ లాస్ట్ ఏమో
ఆ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఏమున్నది తొం తొర నింపేసి ఇచ్చేస్తే బేఫిగర్ మేడం మళ్ళీ ఎందుకంటే మరి ఓటు ఓటక్ అనేది కోలుపోతాం మరి ఏయకుంటే అలా అనే కదా మేడం ఇప్పుడు అక్కడ ఎక్కడ పశ్చిమ బెంగాల ఓట్ల అన్నీ సగం చీలిపోయినాయి
అవునా అండి పశ్చిమ్ బెంగాల్ ఒకసారి మొత్తం కాంట్రవర్సడ్ వర్స్ అయింది దీని గురించి ఏన
ఆ దీని గురించే మేడం మంచి
అంతేనా అయిన గానీ ఈ ఓటింగ్ అయ్యేది కూడా ఎవ్వరు కూడా ప్చ్ కరెక్ట్ గా చేయట్లేరండి అన్ని చాలా ఫ్రాడుడ్స్ పడుతున్నయట
అవును మేడం చాలా అంటే చాలా
ఇక్కడేమో అయింది కదండి అదే మమతా బెనర్జీ ఉండే దగ్గర తను అక్కడ ఆ కలకత్తా అక్కడ కూడా మొత్తం ఫ్రాడ్ జరిగింది పోయి అప్పుడు అంతకు ముందుకు
ఊ ఇప్పుడు కూడా అంతే ఉన్నది మేడం ఇది అ మిషన్లు మ తం మిషన్లే మార్పి మార్చేస్తున్నారు వీళ్ళు
ఉహు
మొతం ఈల గవర్నమెంట్ సెంట్రల్ గవర్మెంట్ మొత్తం ఇలదే రావాలని బిజెపిది
అవునవును చేస్తున్నటున్నారు
ఊమ్ మేబీ అలాగైనైంది కదా మేడమ్ ఆంధ్రాలో కూడా అదేంది కదా
అవును ఆంధ్ర పాల్టిక్స్ లో జగన్ది అసలు మొత్తం కే మొత్తం వచ్చిందండి
మరి మొత్తం జగన్ ఉండే ఆ జగని మొత్తం తనికీ కంప్లీట్లీ ఏంది మేడం ఒక టెన్ ట్వంటీ ఏన ఓన్లీ మిగతా మొ మొత్తం వీళ్లేనా అట్ల ఎట్ల వస్తది మేడం ఆయన చేసే పనులకు ఆ మరి మొత్తానికి అక్కడ కూడా అది మొత్తం మొత్తం కుమ్మింగ్ నడుస్తుంది మొత్తానికి అది
ఆ కొన్ని ఏవి చూడు అట్నే ఉన్నాయండి
మరి తమిళనాడుల మంచిగా నడిషినయ్ ఎలక్షన్లు అంటే
అవునండి
విజయ్ తళపతి గెలిచారు చూశార్ చూశారా మనం
ఆ విజయ్ దళపతి చూసాం గదండి తనది మంచి గొచ్చింన్రు తను గూడా
ఉమ్ తను గూడా ఒకటే సంవత్సరంలనే మొత్తం పికప్ అయిండు సీఎం గూడా అయిపోయిండు
అంటే ప్లాన్ ఉందంట లేండి ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది కానీ మంచి కవరేజ్ కవర్ జేసేస్కుండు అన్ని చూడాలి ఇగ తన గవర్నమెంట్ ఎలా ఉంటది
ఇప్పటి వరకు అయితే చాలా బాగా నడుపుతున్నాడు మేడం స్కీమ్స్ అయినా గానీయండి స్కూల్ ఫీజు కైనా గానీయండి స్కూల్ వాళ్ళకైనా
తన గవర్నమెంట్ ఎలా ఉంటదో ఇప్పుడు చూస్తే అర్థమైతది ఇగ జనాలకి
ఉమ్ ప్రస్తుతానికైతే చాలా బాగా నడుపుతున్నాడు ఇప్పుడైతే ఉమ్ మేబీ ఆయన యెళ్ళే దారి ఉంటది గదా మేడం ఉమ్ మేబీ ఆయన వెళ్ళే దారి ఉంటయ్ గదా మేడం ఇప్పుడు ఏమైనా సీఎం వస్తున్నారంటే మన క్కాడ ఏం జేస్తారంటే ట్రాఫిక్ మొత్తం జామ్ చేసేస్తరు
ఉమ్ ఉమ్
ఇప్పుడు అలా లేదు ఆల్లక్కాడ అలా లేదు మేడం ఆహా ఆయన చేయట్లేదు నేను కూడా ఆ మనుషులతోనే ఒక సైడ్ నుండి ఇంకో సైడ్ దారి నుండి వెళ్ళిపోతాను నేను నాకేదో ట్రాఫిక్ జామ్ జేసి ప్రజలకి ఇబ్బంది పెట్టే అవసరం నాకు లేదు అని చెప్పేస్తున్నాడు
ఆహా మామూలుగా యెళ్ళిపోతున్నాడు ఇగ
ఆహా నార్మల్ గా యెళ్ళిపోతున్నాడు ఆమె తోవ్వ లైన్ నుంచి ఇప్పుడు ఒక మన ఫో హైవేలా ఒక టూ టూ త్రీ లైన్స్ ఉంటాయి గా మేడమ్ మధ్యలా
అవును
అయితే ఆ ఒక లైన్ మొత్తం ఇట్లా ఈయన ఈయన అస్తున్నాడంటే సైడ్ నుండి ఈయన యెళ్ళిపోతడు ట్రాఫిక్ అనేది ఇటు సైడ్ నుండి వెళ్ళిపోతున్నారు మేడం
అబ్బా బెటర్ అట్లా జేయడం ఎంత మంచిగా ఇ ఇక్కడ వాళ్ళయితే అబ్బా బ్బా ఎంత స్టేటస్ జూపిస్తరో
ఓ చాలా సీఎం వస్తాండు ఆనేస్తాంది ఈనేస్తాను అక్కడ ఎవ్వరు ఎవ్వ ఏ పరిస్థితులు ఉంటరో దెల్వది. అంతకు ముందు ప్రభుత్వం వాళ్ళ మొన్నట్లా ఎవరు గవర్నర్ వచ్చినప్పుడు చూడ చూసారా మనం హైదరాబాద్ కి
నేన్ జూడలేదండి తెలీదు
గవర్నర్ వస్తే మొన్న ట్రాఫిక్ మొత్తం జామ్ జేశారు వీళ్ళెమో ఆఫీస్ పోయేదున్నా ఒక ఆమెకు ప్రెగ్నెంట్ ఉన్నది ఆడ అయినా గూడ వినలేదు వినలేకుండా ఆయన అప్పటికి యెళ్ళిపోయిండు పోలీసులు ఆపినగాని ఆగకుండా యెళ్ళిపోయిండు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎక్కడ ఆగుతాడు మేడమ్ ఆలోచించాలి కదా వీళ్ళు గూడా
అవును అది తప్పుగదా అల్లా మంచోళ్ళుంటరు చెడ్డవాళ్ళు ఉంటరు ట్రాఫిక్ జామ్ లా ఏమన్నా హెల్త్ బాగా లేనోళ్ళు ఉంటరు
మరి ఆలోచి మేడం ఆలోచించాలి వీళ్ళు గూడా మనం మనం ఓటు హక్కిని వినియోగిస్తనే గదా వాళ్ళు పొజిషన్ల వచ్చినోళ్ళు
అవును గదా
మరి వాళ్ళు అది ఆలోచించాలి గదా అది ఆలోచించరు ఇప్పుడు విజయ్ ఉన్నోళ్ళు
ఇప్పుడు అక్కడ తమిళనాడులో తను అలాంటి నిర్ణయం దీసుకుండు గాబట్టి చెప్పలేము ఇక్కడ వాళ్ళ ఎవరైనా చేంజ్ అయితుండొచ్చు మరి వేరే స్టేట్ వాళ్ళు ఉమ్ అసలు సిఎం అంటే ఏముందండి జనాలలో ఇంకా జనాలలో క్యాజువల్ గా ఉంటేనే వాళ్ళకి ఎక్కువ నేమ్ ఉంటది ఫేమ్ ఉంటదండి స్టేటస్ చూయించుకుంటే అమ్మో ముఖ్యమంత్రి అన్నట్టు ఉంటది ఇప్పుడు చూడండి తను తమిళ్నాడు సీఎం క్యాజువల్గా వుంటే క్యాజువల్గా నేమ్ వస్తనే వున్టది ఆటోమేటిక్గా
ఇప్పుడు చూడండి మేడం చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఇప్పుడు ఆమె ఏం చేస్తున్దంటే చిన్న పిల్లలు గవర్నంట్ హాస్పిటల పుట్టిప్పుడు సీదా వాళ్ళు పోతున్నారు చిన్న రింగ్ గోల్డ్ రింగ్ చేసి చేతుల పెట్టేస్తున్నారు హ్మ్ హ్మ్ చిన్న పిల్లులకు కయితే చిన్న పపిల్లలు పుట్టిన్లు అంటే గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకుపోయారంటే మీరు పిల్లలు పుట్టిన్లు అంటే వాలా చిన్న చిన్న రింగ్స్ పెట్టేస్తున్నారు గోల్డ్ రింగ్స్
ఆహా అక్కడ ప్రభుత్వం
అక్క ప్రభుత్వం
హ్మ్ హు అంతేనా ఇంకేన్ ఖుషి అయితరింకా
మనకాడ ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ కిట్టిచ్చేవాడు
అవును ఇప్పుడు లేదు కదా
మ్ ఇప్పుడు లేదు తీసేసిండు మనం మేబీ దాంట్లో మంచిగుండె అలా చిన్నపిల్లల్ పుట్టి పిల్లలకు పుట్టినప్పుడు సిక్స్ మంత్స్ వరకు వాళ్ళయ్ ఏమేం పడ్తాయ్ ఏం లేవు అన్ని ఇచ్చిన్రు అండ్ల నూనైనా పౌండ్స్ పౌడర్ అయిన అమౌంట్ కూడా వచ్ వచ్చేది ఇంకా మేబి ఎవరికైనా బ్లడ్ తక్ కొన్నా గాని అక్కడ అయ్ పల్లి పట్టిలనేవి హాస్పిటల ఇచ్చేవాడు
హ్మ్
కె సి ఆర్ ఉన్నపుడు చాలా బాగా జరిగింది
చాలా బాగుంది కొంచెం అసలు కే సీ ఆర్ వల్ల చాలా మంది కూడా మంచిగా ఇది చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా పొలాలకనే దేనిక్
ఇప్పుడు చూడండి మేడమ్ ఇది ఒకటి కళ్యాణ్ లక్ష్మి అని పెట్టారు మ్యారేజ్ కి అది ఎంత పెద్ద పది ఐతే ఎంత పెద్దది సగం చాలా మందికి చాలా ఉపయోగపడుతది మ్ ఇచ్చారు ఇచ్చారు మేడం
ఆహా టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చింది నాక్ తెలుసు
బీ ఆర్ ఎస్ అదే ఇస్తుంది కదా మేడ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ఇస్తుంది కదా మేడమ్ పెంచి పెంచిస్తానని చెప్పిండు ఆ తులం బంగారం అని చెప్పారు గాని అది లేదు మేడం అంతే ఇస్తున్నడు
అదే అంటున్నా అంతే ఇస్తుండు ఇది ఇయ్యలేదు అవును
హ్మ్ అవే నూట పదహారు రూపాయలు ఇస్తున్నాడు లాక్ష నూట పదహారు ఉమ్ చెప్పిన మాట కన్న చెప్పి చేస్తుండూగా చేంజ్ ఐతదనే కదా అందరు ఎసిండ్రు
అవును తనకి చిన్న పో పోస్ట్ నుంచి వచ్చినా కూడా అవకాశం ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలి అయనకి అప్పులైనయ్ అప్ అప్పులైయ్నయ్ అంటే ఇంతక్ ముందు తెలుసు కదా అప్పులైన సంగత్ తి తెలిసినప్పుడు ఎట్లా హా ఎట్లా హామిలిస్తవ్ తెల్సిన్ తర్వాత అప్పులైనయ్ నీక్ ఎప్ప నుంచో తెల్స్ నువ్వే జెప్పినవ్ అందరికి జనాలకు అప్పు అప్ పొ అని ఇప్పుడు అప్పులైనయ్ ఏడంగా తెచ్చిపెట్టినంటే జనాలకు నువ్వు ఏడంగా దెచ్చిందని కాదు అందరికి ఏ ఏ ఏ.. హామీలు ఒప్పుకున్నావో అవి ఇవ్వాలి ఉమ్ ఏమోండి ఈ ప్రభుత్ వాళ్ళు విండ్రో ఏమో ఒకటి చెప్తే ఒకటి చేస్తే
చెప్పింది చేయాలి మనం కేసీఆర్ చెప్పిండు చేసిండు పన్లు ఇప్పుడు ఒకటి ఒకటింటే బ స్సు ఫ్రీ పెట్టిండు మేడం బస్సు ఫ్రీ అవసరం లేదు మేబీ ఆ మేబీ ఎవరికి పెట్టాలి కాలేజ్ వాళ్ళకు స్టూడెంట్స్ కి ఇప్పుడు అక్కడ ఇప్పుడు తమిళనాడు సీఎం ఉన్నాడు ఆయన ఎవరికి పెట్టిండు మేడం ఉల్టం బే చి అ ఆ పెట్టిండు ఇంకా చిన్న పిల్లలకు కూడా మేడం స్కూల్స్ వెళ్ళే వాళ్ళకే ఫ్రీ ఇచ్చిండు
అవును
ఉమ్ అలా ఉండాలి గానీ మొత్తానికి ఫ్రీ పెట్టేసి
పెట్టకుండా టికెట్స్ కొంచెం ఒక ఫైవ్ రూపీస్ ఏమైనా తగ్గించున్నా బాగుంను
ఉమ్ ఇప్పుడు ఫ్రీయా మేడామ్ ఎక్కడ మేడం ఎమ్ ఇప్పుడూ లేడీస్కి ఏమో ఫ్రీ ఫ్రీ అని చెప్పిండు జెంట్స్ దగ్గర నుండి కొట్తున్నాడు డబ్బుల్ రేట్ పడుతుంది
అవునండి మీకు ఎక్కువ ఛార్జీలు చేసిరంట జెంట్స్ కి
మా ఊరీ నుండి నేను వేరే ఒక డెబ్బై కిలోమీటర్లు వెళ్తే ఫస్ట్ మాకు సిక్స్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ అయింది డబ్బుల్ వేస్తున్నాడు
అవు చూడండి మరి ఇంకేందండి ఇందులో ఇక్కడ లేడీస్ అంతా అక్కడకర అయిపోతుంది కదా
ఇంకా ఏంటంటే ఇంకా సీట్ దొరకడం కష్టం మళ్ళా ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత కూడా టికెట్ తీసుకున్న తర్వాత సిట్ దొరకాలి ఏమనంటే ఇళ్ళ ఫ్రీ కాబట్టి వీళ్ళందరు కూర్చుంటారు మనకి సీట్ దొరకదు టికెట్ పెట్టి కొన్నా కాని
గొడవలు పెట్టుకుంటారు ఇంకా
ఉమ్ గొడవలా గొడవలా
అవును హూ
ఉమ్ చాలా అంటే చాలా గొడవలు కూడా అయినాయి మనం చూడండి ఇప్పుడు అన్ని ఐదు వేలు అవుతు పోవాలని చెప్పిండు అయితె ఇప్పుడు నిన్న నిన్న నిన్నటిన్యూసే ఒకా ఒక తెలంగాణ స్టు తెలంగాణ నిన్న తెలంగాణ భవన్ కాడ కేటీఆర్ ఇంకా ఉండే ఒక స్టూడెంట్స్ వచ్చింది జేఏసీ స్టూడెంట్స్ ఐదు వేల ఉద్యోగాలు అన్నాడు ఐదు వేలుద్దర ఎక్కడచ్చిండు మేడం మొన్నట్లు అంటాడు ఆప్ ముప్ఫైవేల ఉద్యోగాలు ఇచ్చేసిన అంటాడు మొన్న అంటడు అరవైవేల ఉద్యోగాలు మరి యాబై ముప్పై ఏంది అరవై ఏంది చెప్పిన మాట కరెక్ట్గా లేదు మేడం వాళ్ళది
అవును చెప్పిందీ గుర్తు పేట్టుకొని చెయ్యాలి
కాదు వీళ్లే వీళ్లే ఇప్పుడు చెప్తున్నారు సరే యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినవు ఓకే మళ్ళ నెక్ట్ సారి మళ్ళ అరవై వేలు ఇద్యోగలు అనీ ఎట్లాచెప్తారు మేడం ఇచ్చి మీకు తెలవదా తెలవందే ఎందుకు మాట్లాడుతున్నాం అంతగణం
అవును
అక్కడ తమ్ముడ దొరికిపోతున్నాడు అక్కడ ఇప్పుడు ఒకరోజెమో ఇక్కడ యాభై వేలు అంటాండు నెక్స్ట్ కాడా పోగ్రాం కి పోయి అరవై వేలు అంటుండు ఇది మాట మాట్లాడతాడు అస్సులు సీఎం అన్నప్పుడు ఒక మాట అనేది కరెక్ట్ ఉండాలే ఉ అలా లేదు లేదు అలా చేస్తున్నాడు మొ
అలా లేదు మళ్ళీ పెన్షన్స్ అండి కొ కొత్త పెన్షన్స్ ఇవ్వలే మా అత్తమ్మ కోస్తదేమో అనేదురు చూస్తున్నాము ఇంకా స్టార్టే చేయలేదు
అవును మేడం అదే పాతదే కంటిన్యూ నడుస్తుంది ఇప్పుడు చెయడు మేడం మేబీ లాస్ట్ ఇప్పుడు ఇంకా టూ ఇయర్స్ ఉన్నాయిగా టూ ఇయర్స్ ఉంటే లాస్ట్ లో చేస్తాడు మేడం మేబి అప్పుడు మళ్ళా ఓట్లు గుంచేందుకు చేస్తాడు ప్రజలు ఇక లాస్ట్ టైమ్ లో పెంచిండు కాబట్టి ఆ అన్నట్టు వేస్తారు అన్నట్టు అని హోప్ ఉన్నది ఇప్పుడు పెంచన్ వేయాడు ఇప్పుడు ఎందుకున్నా రైతు బంధు కూడా చేప్ తాడు మూడు మూడు స్కీమ్లు మూడు స్కీన్లు మూడు మూడు విడతలు వేయ్యాలి అన్నాడు ఎక్కడ వేసిండు మేడం ఒక ఎకరం రెండు ఎకరాల కేసి వదిలేసండు రెండో విడతలేదు మూడో విడతలేదు అప్పుడు చెప్పండి ఇక్కడేమైంది కేసీఆర్ మూడోవిడతా ఎప్పుడేస్తావ్ అని అడిగిండు అప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైంది అదే రిపీట్ చేస్తున్నాడు కేటీఆర్ మొత్తంలా
మరి
ఆ మాటలు రివ ఎప్పుడు మనం ఏదైనా చెప్తే అది అడు రివర్స్ మనకి వస్తదని అయనకు తెలుస్తాలేదూ ఉమ్ ఆప్పటికుట్టిగా వాగేస్తున్నాడు వస్తాను థ్యాంక్ యూ మేడం చాలా బాగా మాట్లాడారు ఈరోజు మీరు ఉమ్ చూడాలి మేడమ్
ఉమ్
థ్యాంక్ యూ మేడం చాలా బాగా మాట్లాడరు మీరూ
ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే ఓకె